ఇవాడ ఉగాది ఎలా తట్కున్నాడు
ఆ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు ఆ ఈ రోజు ఉగాది పొద్దున లేచి తల స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మామూలుగా రొటీన్ గానే అన్ని పనులు కూడా చేసుకున్నాను ఇంకా పచ్చడి అవి వి ఏమి నాకు అవైలబిలిటీ దొరకలేదు ఈ రోజు సో ఇంకా అందుకనే చేయలేకపోయాను సరి్గా మీరు
మేంకూద పొటిన్నెల్లెట్ ఉగాది పద్దది చెక ఉగాదీ ఎన్నుక్ తెత్కుంతరో తెలుచా
ఆ తెలియదు చెప్పండి మీక్ తెలిసింది మీరు చెప్పండి నాక్ తెలిసింది నేన్ చెప్తా
ఉగాది వన్నియదంతా ఉగాది తో వన్ని ఆడు డుట్టుడు ఎత్తాడు వన్ ఇయర్ మొత్తము ఉమ్ అలా ఉంటాదో అన్నీ
అవును అయితే ఆ ఆరు ఋతువులు అన్నీ కూడా ఎలా ఉంటాయి కాలాలను బట్టి ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే అవే రుచుల్తోటి మన జీవితం గూడా అలానే ఉండాలని ఓకే ఆ అంటే ఒక్కొక్క రాసుల వారికి ఒక్కొక్కా టి ఉ టుంది గదా అయితే నాకు తెలిసినా స్టోరీ ఒకటుంది చెప్పనా
చెప్పన్ని
అయితే మనా నారద మహర్షి వారూ అ అంటే మ్ ఉంకో జన్మలో అంటే ఇప్పుడున్న న మహర్షి వారూ అంతకు ముందు ఉంకొ జన్మలో ఒకా మహరాణి లాగా ఉంటరన్మాట ఆ మహారాణికీ ఆమ్ మాములుగా ఎవరో ఒక రాజు ఇష్టపడి పెళ్లి చేసుకుంటె ఆ ఇగ వాళ్ళకి అరవై మంది సంతానం కలుగుతారు ఆ అరవై మంది ఏమవుతుదంటె ఇగా ఆ అరవై మంది గూడా యుద్ధంలో చనిపోతారు అయితే ఆ అవతారంలో అట్లా జరిగిందనేసి ఆయన విష్ణువునీ బ్రహ్మదేవున్నీ ఇట్లా అడిగారు నాకు వార సులుకు ఎట్లా అయినా ఇలా అయిపొయింది గదా నాకేదోకటి వరమివ్వుఅన్ని అని అంటార అట అన్నప్పుడూ వాళ్ళు దేవుళ్లేంజేస్తరంటె ఆ సరే ఇట్లా ఆ మొత్తము స సంవత్సరమంతా ఇట్లా ఉం టాయి కాబట్టి ఇన్ని కాలాలు ఇన్ని ఋతువులు ఇలా ఉంటయి కాబట్టి ఇలా ఉగావది రోజు అన్నీ ఆ రాసులనేదీ ఒకటేసారి తెలియాలన్నమ మాట సో అలా అరవై రాసులూ అరవై మొత్తం దాంట్లో ఉన్నా ఒక్కొక్క రాసులు ఒక్కొక్క నక్షత్రము అట్లా తిరుగుతూ ఉండేటట్లుగా వాళ్ళ పేర్లు పెడతారన్మాట వృచ్చికము దనుస్సు ఇవన్నీ చాలా అన్ని కూడా కలిసుంటాయ్ సో అట్లా గుర్తుకు పోయేటట్లుగా ఇలా చేస్త రనీ నాకు కొంచెం తెలుసు అదంతా పూర్తిగా తెలియదు గాని నాక్ తెలిసింది ఇది మీకింకేమన్నా తెలుసా
నాకూ నాకు ఇంకేం తెలీదూ
ఊ అయితే మనకీ ఒక రోజంతా ఎట్లా ఉండాలంటె మనమూ మాములుగా అప్పుడు ఒకప్పుడేంటంటే ఆ ప్పుడు మనకీ ఋతువులు ఓ ఋతువులూ స్టార్ట్ అయ్యేది మాములుగా ఇలాగ రాసులు స్టార్ట్ అయ్యేది ఓకే ఒక అంటే ఒకా కాలం అనేది స్టార్ట్ అయ్యేది అనేది ఒక రోజుండాలి అందుకని మనకి తెలుగు సంవత్సరాది అంటే ఈ నెలలో మొదటి మొదటిగా స్టార్ట్ అయ్యేది కానీ మనకి ఇప్పుడు ప్రస్తు ఉన్న కాలంలో ఏంటంటే నూతన సంవత్సర వేడుకల్తోటె స్టార్ట్ జేసేస్తనారు కానీ మనకసలైన ఆ ఫస్ట్ ఇయరు ఇదే అన్మాట నూతన సంవత్సరం అంటే ఇదే తెలుగు సంవత్సరాది
అవును నేను విన్నా యూయద అన్న ఇది యూకె నింట వచ్చినంత
ఉమ్ అదే
తెలుగులో ఉగాడిన్నల పట్టు నల మన్నకి
ఉ అవును మీరెట్లా చేశారు పండుగ ఇవాళ పొద్దున్న నుంచి
పొద్దున్న వేపకు తమ మావికాయ ఆకులు గుమ్మంకి కట్టంలాగగాన్ని
నేను కూడా కట్టాను కొంచెం
కట్టవ అక్క షాప్ కెల్లి పూజకి కావసి తన్నన్నిట్టట్టదు వేపా పూవవు మావికాయ అవి తెచదు మీరు ఎలా చేచుకుంటారు వేప ప సడి
వేప పచ్చడి అంటే బెల్లం వేస్తాము చింతపండు తర్వాత చింతపండు కొంతమంది వాటర్గా కలిపి పోసుకుంటారు వేప్ప పువ్వు బెల్లము మామిడికాయి ఆ తర్వాత ఉప్పు కారంము మన ఇష్టం కొబ్బరి పండు ఏదనా పండు అట్లాగ ఇంగువ కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది ఇంకా కొన్ని అవన్నీ కలిపితే ఇంకా అంటే కొంతమంది థిక్ గా చేసుకుంటారు కొంతమంది లిక్విడ్ గా చేసుకుంటారు మీరు ఎట్లా చేసుకుంటారు
మేము ఎక్కువగా తేట్కుంటాం
ఉ సో అంటే కొన్ని కొన్ని ప్రాంత తల్లో కొన్ని కొన్ని వెరైటీగా చేసుకుంటారు కొంతమంది భక్ష్యాలు చేసుకుంటారు ఈ రోజు
భక్షాలు అంతే
భక్షాలంటే మనకి ఇప్పుడు ఆ పూర్ణము పూర్ణాలు చేసుకుంటాం కదా గారలి గారెలు పూర్ణాలని అలానే ఇప్పుడు చపాతి పిండి ఉంటది కదా ఇప్పుడు ఎలా అంటే మన ఇప్పుడు పప్పుని ఉడకబెట్టి బెల్లం తోటి ఉడకబెట్టి పెట్టి గట్టిగా ముద్దలు చేసేసి ఆ చపాతి దాంట్లోకి మెత్తగా కలిపి దాంట్లోకి యాడ్ చేసుకొని ఒత్తుతారనమాట ఒత్తితే అది లోపల పిండి ఉంటది పైన చపాతి ఉంటది పిండి ఓకే అది సేమ్ చపాతీ లాగానే ఉంటది లోపల మాత్రం పిండి ఉంటద అనమాట ఏది మన ప పప్పు బెల్లం ఉంటంది కదా స్వీట్ అది ఉంటు నమాట కొంతమంది నయ చేసుకొని తింటారు కొంతమంది నువ్వులే వస్తారు ఎవరి ఇష్టం వాళ్ళ అదన మాట
ఆ
ప్రసాదాలు తిన్నాను ఆ అది ఏదంటే ఆ మాములుగా పెరుగు తో దద్దోజ పులిహోర అండ్ స్వీట్ పాయసం తిన్నాము నువ్వు
మేము గాదులో పూర్ణాలు ఉన్నాదు పోయి గ్యారా పాయత్తం ప్రాసాదం పెట్టాదు
అ
పేరుగన్నం కుద పెట్టదు. ఇవ్వదా అన్నడు తాదమ్మన్ని టీవీలో లాస్ట్ పలా దుతుతాడు
ఆ నేను కూడా చూసాను ఇవాళ నాకన్నీ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇ అస్లు అంటే కొన్ని ఏందంటే మనకు అనుగుణంగా ఉంటాయి కొన్ని మనకు అనుగుణంగా ఉండవు అలా అని మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసు కోడము ఆ సో కొన్ని కొన్ని ఏందం టే కొన్ని కొన్ని రాసుల్లోకి కొన్ని కొన్ని గ్రహాల బ్రాహవం ప్రభావం ఉంటది అనమాట సో మనం వాటికి అనుగుణంగా ఉండాలి ఇంకోటి ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోకూడదు ఎందుకంటే మనం సంపాదన త క్కువ ఖర్చు ఎక్కువలగుంటది కదా కొన్ని సో వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాలంతే
అవునవును నాకు అల్లే అలాగే తెప్పారు
ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు సాయంత్రం అయ్యేసరికి టీ తాగ్యరా
మ్మ్ మేము టీ తాగాదు టీ తాగాను మీరు
ఓ నేను స్నాక్స్ తీసుకున్నాను ఒక బిస్కెటు ఆ టీ తాగాను ఆ ఇక సరేలే ఇవాళ పండగ కదా మళ్ళా సాయంత్రం మళ్ళా శుభ్రం చేసుకొని మళ్ళా కొంచెం సాయంత్రం ఒక చిన్న పూజ లాగా చేసుకుంటే అయిపోతాది ఈరోజు పండగద సో సాయంత్రం
వద గుదికేళ్ళదా
లేదమ్మా వెళ్ళలేదు ఆ గుడికేళ్ళలేదు కానీ ఇంక ఇంట్లోనే చేసుకుంటాను మీకేట్లా ఉంది క్లైమేట్ అక్కడ
ఇక కూల్గా టల్లాగా ఉంది మీకు
ఆ కొంచెం అట్లనే ఉంది
పొటిన్న వానపాడినటుని
అవునవును మొన్న టూ డేస్ నుంచి లైట్గా పడుతుంది
మ్మ్
తే ఇప్పుడు అంత లేదు కానీ క్లైమేట్ కొంచెం కూల్ గానే ఉంది మరి అంతా ఎండలేదు మీకు
మాకు అలాగే ఉని
మ్మ్ అదే ఎక్కడో వర్షాలు పడుతున్నాయి అయితే అందుకనే అట్లా ఉంది అనమాట
తమిళ్నాళులో టైకోన్ అంత విన్నదా
ఆ లేదమ్మా ఇంకా వినలేదు చూస్తా వార్తలు చూడలేదు ఇంకా ఆ చూస్తాను న్యూస్ చూస్తేగాని మనక్ తెలిదు ఇంకా న్యూస్ చూల్లేదు మీరు
మేమ్ నూ టూస్తాం అందుకే తేదితిన్ కదా వానలు అంట తెదంగాణలో ఓకే
అయితే అన్ని ఇప్పుడు స్టార్టింగ్ కదా ఎండా అ సో కొంచెం క్లైమేట్ ఏందో చల్లబడింది కాస్త లాస్ట్ వీక్ అంతా కొంచెం ఆ ఎక్కువ ఏమో అంటే ఎండగా అనిపిచింది
అఓ
ఇప్పుడు కొంచెం బెటర్ ఒక రెండురోజుల నుంచి
ఎన్నకాలం వటింది మావ్‌‌కాయలు తింటారా
మ్మ్ మాడికాయ పచ్చడి పెడతాం కదా
అవి కాదు తిన్నేవి
తినేవా పచ్చి అంటే తినే మామిడికాయలా
కొప్పడి మావుకాయలు
ఆ ఆ ఎప్పుడన్నా అలా ఎప్పుడన్నా ఏమన్నా ఆ బయటికి ఎళ్ళినప్పుడు తినే మామిడికయాలు ఏమన్నా కచ్చివి కాస్త సాల్ట్ టూ కారం పెట్టి అమ్ముతారు కదా బాగుంటయ్ కొబ్బరి మామిడి కాయల్లాగే గదా
అవును
బాగుంటుంది ఆ టేస్ట్ కూడా బాగుంటది అచ్చంగా